న్నారండి
హలో
బావున్నారండి
ఆ బాఉన్నా సార్ మీరు బాగున్నారా
ఉ బాగున్నానండి ఏం చేస్తునారండి
ఆ ఏం లేదు సార్ కాలే
చాయ్ చాయ్ తాగారా
హూ తాగలే సార్ ఇంకా
ఉ ఎన్నిసార్లు తాగుతారు రోజుకు చాయి అదేంటి రెండు సార్లు ఏంటి చాలా మంది నాలుగైదు సార్లు తాగుతుంటారు గా
ఆ మేము తాగం సార్
ఊ మీ అమ్మగారు బా నాన్నగారు అందరు బాగున్నారు
ఆ అందరు బాగున్నారు సార్ మీ మీరు తాగారా సార్ ఛాయ్
ఆ తాగాను అండి నేను తాగా కాను
అహ మీ ఫ్యామిలీ మెబా అవున సార్ ఊహు మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నార
మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా బాగున్నారండి హూ మీ ఫ్యామిలీ మీ మదర్ పేరెంట్ అందరు బాగున్నార
ఆ అందరు బాగున్నాము సార్
ఊ నార్మల్ టైమ్ లో ఏం చేస్తుంటారు ఏదైన్నా పార్ట్ టైమ్ బిజినెస్ గాని ఏమన్నా చేస్తా తరా లేకపోతే హౌస్ మేక ఆ హౌస్ మేకింగ్
ఊహు ఆ సార్
అంటే ఏం లేదు ఈ సినిమా కి వెళ్దాం అనుకుంటున్నాను సిక్స్ ఓ క్లాక్ కి
ఆహా అవునా
రీసెంట్ మూవీస్ గురించి ఏ మూవీ అయితే బాగుంటది అంటారు ఈ రోజు కొంచం ఫ్రీగా దొరికింది టైము
అహ ఏ మూవీస్ ఉన్నాయా సార్
కొత్త మూవీస్ ఏమి రిలీజ్ అయినాయి ఏది బాగుందంటారు మన శంకరవరప్రసాద్ గారు ఒకటి ఉంది కదా
ఆ అవును సార్ బాగుంది సార్ మూవీస్ బాగుంది సార్ అది చిరంజీవి నైనా తరా బాగుంది సార్ కాంబినేషన్ బాగుంది చిరంజీవి చిరంజీవి నయనతారా కాంబినేషన్ బాగుంది సార్
ఉమ్ ఉమ్
బాగుంది సా సినిమా బాగు దంట చూశాను కూడా మీరు చూడలేదా సార్ ఇంకా
నేను చూడలేదండి ఈ రోజు వెళ్దామని అనుకుంటున్నాను ఆ సినిమా బెట్ లేకపోతే ఇంకా వేరేది ఏదనా సినిమా బెటర్ రా అని
ఆ ఈ మూవీ చూడొచ్చు సా ఈ మూవీ చూడొచ్చు ఆ చూడొచ్చు సార్
అండి
చూసాం సార్ ఫోన్నే చూస్తాం మేము ఎక్కువ అయిబమ్మ మూవీస్ రూల్స్ ఇగ డౌన్లోడ్ చేసుకొని మూవీస్ చూస్తనే ఉంటాం సార్
ఉమ్ ఏంటండి అసలు దాన్ని కంక్లూజన్ ఏంటి
అంటే దాని గురించి వైఫ్ వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటది సార్
ఎవరు వైఫ్వు
అంటే చిరంజీవి వళ ఇద్ ఇద్ద లవ్ మ్యారేజ్ చేసుకుంటారు
ఓకే
లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాతకి వాళ్ళ నాన్న ఒప్పుకోకపో ఒప్పుకోడు ఒప్పుకోపోతే మళ్ళీ వీరిద్దరు మంచిన ఉంటారు మంచుకున్నాక వాళ్ళ నాన్న మళ్ళీ దగ్గర తీసుకుంటాడు
అ
కొని వాళ్ళిద్దరిని మంచిగా చేసుకున్నటు చేసుకుని నటించి వీళ్ళిద్దరిని విడ కొడతాడు
రు హీరోయిన్ వర్లంగ్నా
ఆ హీరోయిన్ నాన్నే చిరంజీవిని నేను తర దూరం చేస్తాడు ఇద్దరు పిల్లలు అవుతారు పిల్లల పిల్లలు అయినాకడ విడ కొడతాడు ఇంకా బాధ పడుతుడు ఉంటా ఉంటాడు మా పిల్లని చూడ్డానికి పోవాలి అని వెళ్ తడా కడకి
హీరోనా
ఆ హీరో పిల్లలు చూడడానికి వెళ్తాడు మంత రాతకి వాళ్ళ పిల్లని చూస్తాడు ఇకో బాధపడతా ఉంటాడు మా పిల్లలలక దూరం దూరమయినా అని బాధపడుతంది తూ ఉంటాడు
ఆ
అయిన తర్వాతకి మా మా అమ్మాయి ఈ ప్రాజెక్ట్ చేస్తది అల్ హరో హరో అల్ హీరో వల్ల పాప ప్రాజెక్ట్ చేస్తే అది వీడు ఏ మిస్టేక్ లో పగిలి కొడు పోతుది అది పైలి పోయసరిగా అమ్మాయి అ అమ్మాయికి ఈరో ఇవ నానం తెలియదు తెలవపయసారికి నచ్చదు
అవును
స్కూలో వెళ్ళి ఇక అందులో జాయిన్ అయితాడు ఇట్లా ఏదో ఒకటి చెప్పి జాయిన్తరు జాయిన్ంత రాతి కి వాళ్ళ పిల్లలకి దగ్గర అవడానికి చూస్తా ఉంటడు వాళ్ళ బాబు అయితే మంచోడు
అవునవును
వాళ్ళ బాబ మంచ మంచినే చూస్తాడు గానీ ఈ అమ్మాయి క ఈగ ప్రాజెక్ట్ చెడగొట్టినని ఇగ ఇబ్బంది బడుతది అయితే ఆమె కుక్క పిల్ల ఎక్కడికో పోతది కాపాడతాడు కాపాడిన తర్వాతకి ఇగ ఫ్రెండ్స్ అయితారుద్దరు ఆ ఏ హీరో హీరోను
చిరం చిరంజీవి గారి మూవీస్ చూస్తారా లేకపోతే ఇంకా వేరే హీరోస్ మూవీస్ చూస్తారా
చూస్తాం అన్ని మూవీస్ చూస్తాం సార్ ఆ చూడండి సార్
ఆ బాలకృష్ణ మూవీస్ లో మీకు నచ్చే విషయం ఏంటి చెప్పండి ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెజెండ్ గాని అఖండ మూవీ తీసుకుందాం
ఆ అఖండ మూవీ బావుంటది సార్ అకండ టూ బాగుంటది అక అందులో శివుడుగా నటిస్ స్తాడు కదా ఇంకో బాలకృష్ణ డబల్ ఆక్షన్ ఉంటారుగా మ్మ్ అతను ఎవరికీ కనిపించకుండా ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా దూరంగా ఉంటాడు
మ్మ్ హ్
పేన కూడా తర్వాతికి వస్తాడిగా
ఇప్పుడు బాలకృష్ణ ఫైటింగ్ చూశారు కదండి మీరు
ఆ చూసాం
ఆ ఫైటింగ్ సీన్స్ అంతా బాగుంటాయి బాగున్నాయి ఇప్పుడు హీరో కొట్టడం వన్ సైడ్ బావుంటదా లేతే అవతల నుంచి అపోజిషన్ ఆ విలన్స్ కొట్టడం బావుం అపోజిషన్ ఆహా ఎక్కడండి హీరో అపోజిషన్ కొట్టడానికి కూడా ఛాన్స్ లేదు కాదు విలన్సు ఎంటైర్లీ హీరోనే దాడి చేస్తుంటాడు కదా సో అక్కడ మూవీ ఇంకా బాగుంటది కదా మరి ఇప్పుడు డైలాగ్స్ గురించి ఏం మాట్లాడతారు మీరు ఆయన గారి డైలాగ్స్ హీరో గారు బాలకృష్ణ గారు డైలాగ్స్ ఆహా బాలకృష్ణ గారు డైలాగ్స్ అంటే వినటంలో ఆయన చెప్పే వాయిస్ బేస్ మీకు ఎట్లా ఉంటది అంటున్నా
ఆహా మంచినే ఉంటుంది సార్ కొంచెం బావుంటది సార్ ఓకే మీకు ఏ మూవీస్ ఇష్టం సార్
నాకు మూవీస్ కన్నా కానీ నేను సీరియల్స్ ఎక్కువ చూస్తా అండి ఆక్చుల్ జెంట్స్ ప్ర లేడీస్ ఎక్కువ సీరియల్స్ చూస్తుంటారు
అవును మీన్ కూడా చూస్తాం సార్ సీరియల్
మ చూస్తుంటది సో ఆమెతో పాటు నాకు ఈ మూవీస్ కన్నా కానీరియల్స్యాక్చువల్ అప్పుడప్పుడు సినిమాస్ కూడా చూస్తుంటా ఎక్కువ సీరియల్స్ చూస్తుంట సీరియల్ లో నేను వచ్చేసి ఈవినింగ్ సిక్స్ కి ఇది కొన్ని స్టార్ట్ అవు ఇ అండి సిక్స్ టు నైన్ వరకు మా టీవీ వస్తుంది కదా
అవునవును మాట
సిక్స్ టు నైన్ వరకు చూస్తుంటా ఉంటా ఎనిమిది గంటలకి ఎనిమిది గంట ఇట్లకి ఈ టీవీ సీరియల్ చూస్తండి
ఆహా ఇది
సీరియల్స్ బేస్డ్ అయినా ఇక ఎక్కువ ఉంటుంది కదా ఫ్యామిలీతో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన విధంగా ఉండాలని మూ ఇష్టాము సీరియల్స్ బాగా చూస్తుంటాం అదండి మీరే సీరియల్స్ చూస్తారండి
హలో
ఆఆ ఏ సీరియల్స్ చూస్తారు మీరు ఎక్కువ
నేను ఇల్లు ఇల్లాలో పిల్లల్ సీరియల్ చూస్తా
ఇది సెవెన్ థర్టీకి వచ్చేదండి
ఆ సెవెన్ థర్టీకి మాటివిలో వస్తంది సార్ మీర్ చూస్తారా అ సార్
ఇంకా ఇంకే సీరియల్ ఆ చూస్తా అండి ఇ అది చూస్తుంటా మళ్ళీ ఈటీవీలో చూస్
ఐటీవీ సీరియల్స్ ఈటీవీ సీరియల్స్ చూడమ్ సార్ ఈటీవవి సీరియల్స్ చూడం సార్ మేము జీ తెలుగు లో చూడం ఒక మాటివి చూస్తాం సార్
ఉమ్ ఇంకా మూవీస్ గురించి రీసెంట్ మూవీస్ మాకు సిక్స్కి వస్తుంది కదండి దాని పేరు ఏదో ఉంది రీసెంట్ ఫైవ్ థర్టీకి మార్ న్నట్లున్నారు దాన్ని
అవునా తెలియాద్
ఫైవ్ థర్టీ కు సిక్స్ కు వస్తూ ఉంటుది ఒకటి రీసెంట్గా తనూ అదిది యాక్షన్ చేస్తుంటాడు దాని పేరు యాక్చువల్గా ఐడియా లేదు
ఔనా
మ్ మ్ ఇ సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి ఏమో వస్తదండి మూ
సీరియల్ చూస్తారామీరు
మ్ చూస్తా అండి చూస్తా
బాగుంటది వాళ్ళ ప్రభాకర్ యాక్షన్ బాగుంటది అవి చూస్తా మళ్ళీ పొదరిల్లు సీ పొదరిల్లు కూడా సీరియల్ బాగుంటది
ఓకే
ఉ గుడిగంటలు సీరియల్ కూడా బాగుంటది గుండె నిండా గుడిగంటలు
ఓకే అది ఎన్ని గంటలకు వస్తది అది
నైన్ కోస్తాది సార్
మూహ్ మీరు అంటే నైన్ థర్టీ వరకు చూస్తుంటారా ఎట్లా
అంటే ఫోన్ లో చూస్తం సరిగా అంత టైం ఉండద్ ఫోన్లా చూస్తా అష్టటాల
హ హాట్ స్టార్ లో చూస్తారు ఆే టీవీ అండి అంటే నాకు దాని సబ్స్క్రిప్షన్ ఏం లేదు సో రెగ్యులర్ గా మూవీస్ ఎక్కు ఎక్కువ చూస్తానే ఎక్కువ నేను బాలకృష్ణ మూవీస్ డైలాగ్స్ ఆ డైలాగ్స్ కోసం ఎక్కువ చూస్తుంటా డైలాగ్స్ కోసం పంచ్ డైలాగ్స్ బాగుంటాయి
బాగుంటాయి గానీ నాకు చెప్పడం రాదు
అంటే ఇక ఎవరు వాళ్ళ హీరో ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళుంటారులేండి
ఆ
అదేండి ఇంకేమేమి చూస్తుంటారు ఇంకా ఇంట్రెస్ట్గా ఏమన్నా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటారా
ఆ మేము చూడంం సార్
అ
మీరు చూస్తారా
ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తా అండి నేను ఎక్కువ స్టార్ మూవీస్ ఉంటాయి కదా ఏ అవన్నీ చూస్తుంటాను బాగానే హిందీ మూవీస్ దు అవి కూడా చూస్తాను మీరు ఓన్లీ తెలుగేనా హిందీ కూడా హుమ్
తెలుగే మూవీస్ అంతే ఏం హిందీస్ ఇంగ్లీష్ అవి ఎం చూడన్
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి
ఓకే థ్యాంక్ యూ